ఆ ఆ ఇప్పుడే మీ చెల్లి కూడా మెసేజ్ చేస్తుంది చైనా అక్క అంది హమ్ అదే తర్వాంీతో మాట్లాడుత
అదే నా నాకు కాల్స్ చేతుంది నేను ఈలోపు కట్ చేస్త నేను మరి మీ కాల్ వస్తుంది కాదండీ
ఆహా అహ్
ఉమ్ సరే ఇంకేంటి మరి
ఇంకా ఏముంది ండి
టార్గెట్స్, టార్గెట్స్ అయివి లేవండి జాయిన్ అవుతారా
టార్గెట్స్ లేకపోతే కూడా కుదరు కదా అంత దూరం జాయిన్ అవడం కష్టం
అఓ వాళ్ళింటికి, మీకు దూరమా
ఆ దూరమే ఒకసారి ఏంటి వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు మళ్ళ ఇంటికి వెళ్దాం అని వెళ్ళాము చాలా దూరం అసలా నడిచ తెల్లారి మళ్ళీ ఇంటికి
లోపలికి వెళ్ళాలంట నేను రదే అప్పుడు మాది అదే ఇల్లు అండి శంకుస్థాపన కాదు గృహప్రవేశం ఏదో
హమ్
ఇంకా అవ్వలేదు కట్టడం కన్స్ట్రక్షన్ అవ్వలేదు
ఆ అవును
ఏదో అని గట్టేదో అంటారు కద్
ఆ ఆ
అప్పుడు రావడానికవ్వలే మా ఫ్రెండ్స్ వచ్చా
ఆహా
అప్పుడు అన్నారు అళ్ళు దూరంలో పలికేల్లాలి అన్
అవును చాలా దూరము ఆటు ఆటోలు కూడా వెళ్లవేమో
ఎళ్ళ వంట లోపలికే ఉంటుంది మరి అది ఎలా చెప్పిందో
మళ్ళీ ఏంటి కాలేజ్కి కూడా రోజు పొద్దునేే వచ్చే వచ్చేసిద్ధి మాకంటే ముందక్కడ ఉండేది ఒక రోజు కూడా హాలిడే పెట్టేది కాదు మేమన్న ఒక్క రోజన్నా హాల్ డే పెట్టే వాళ్ళం కానీ రోజు వచ్చేసేది
అవునా
ఇక్కడ నుంచి మళ్ళీ ఏంటి సరుకులు తీస్ తెలియాదు నూనె ప్యాకెట్ అయ్యని ఇయ్యని బాబోయ్ సంత చేసుకొని వెళ్తారు చూడు ఏదో సిటీకి వస్తే అలా చేసేది హు
ఇప్పుడు కూడా కొంచెం అదే పట్టించుకునేవరు కాదు కదా
ఆ అదే కానీ తీసుకొచ్చివర్లే మేమందరం అయితే ఒకసారి ప్లాన్ చేసుకొని వాళ్ళ డాడీయే తీసుకెళ్ళరు అంటే అన్ని గుళ్ళకి తిప్పారన్నమాట రాజమండ్రి కోర్కొండ అవివవ్ కోర్కకోండే ఎల్ కాని నేను పొద్దున ఫుడ్ ఏమి తినలేదా ఎంటి పైకి నడిచెెళ్ళే టప్ ఇప్పటికే అయిపోయింది నాకు ఇంకా
స్టెప్స్ ఎక్కువ ఉన్నాయా మెట్లు
చాలా స్టెప్స్ ఉంటాయి
ఉమ్ హు
చాలా పైకి ఉంటుది కోరుకున్నంటి గుడి
మేము మారేడ్ మిల్ వెళ్ళాం
వాళ్ళందరూ టిఫిన్ చేసి వచ్చారు నేను టిఫిన్ చేయలేదుగా వాళ్ళందరికి చాలా మందికి వాంతులు కూడా అయిపోనయి వామిటింగ్ అయిపోయింది అంత ఎత్తు అన్నామాట అది హ్ ఇంకా పైకెళ్తే ఇంకా చిన్నగా ఉంది గుడి అంత పెద్దగా ఏమి లేదు గానీ చూడ్డా
అది ఎప్పుడు ఏ గుడి వి విజయవాడ మరి అమ్మ కొండ ఏదో అంటారు అక్కడ కూడా ఉంటాయి స్టెప్స్ బోల్డ్ ఉంటాయి పైకేళ్ళిన తర్వాత చిన్నది ఉంటది
ఉ అవును
మా అమ్మ మా అమ్మ కూడా ఎల్లోసార్
మళ్ళీ రాజమండ్రిలో మాగుడు ఉంటారు కదా మహాకాళేశ్వరి టెంపుల్ అంటారు
హ్మ్ రాజమండ్రి ఏల్లా మేమో త్తం టెంపుల్స్ అన్ని తీర్గేయి
అక్కడికి వెళ్ళాము మేము మా అమ్మ మ్మల్ ఇంటికేళ్ళినప్పుడు మొన్న అక్కడికి ఏళ్ళి మళ్ళీ గోదావరి స్నానం చేసేసి మొత్తం చిరిగేసి వస్తాం అనమాట హాలిడేస్ కేళ్ళినప్పుడు
హ్మ్
ఉహ్
మీ అమ్మమ్మోలది రాజమండ్రా
అవును
హ్మ్
కార్తమాన్ వెళ్తా ఉంటాం హాలిడేస్ కి అక్కడికే వెళ్తాను ఇంకెక్కడికి ఎల్లనూ ఈ పక్కనే ఉంటది మా నానమ్మల్లా ఇల్లు ఇంక అప్పుడు అప్పుడు ఇంకా ఇక్కడికేళ్తాను
మేము మా అమ్మమొల్ల ఇంట్లో నుం
ఉహు ఇంకా మా అందరిలో అదే టాపర్ అని చెప్పుకోవచ్చు మ్యాథ్స్ అయితే ఏంటి వాళ్ళందరూ ఏమి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు అయితే ఏంటి బుక్ ముందెట్టుకొని రోబోలో ఏంటి పేజీ పేజీ ఏంటి చూసి ఎల్లిపోతున్నారు అలాగని టది పేజీ పేజీ తిప్పి తిప్పి చూసేసుకోని వెళ్ళిపోయేది కాని బారాసేది ఎగ్జామ్ ఎలా రసావంటే బా రాస్ సాను అనేది కానీ పేజెస్ భలే చూసుకునేది ఆ ఆ
ఇన్స్టిట్యూట్ కూడా కూడా బాగా బాగా చసదు
కాలేజ్ చదివిటప్పుడే తెగమా లేడేసి గ్యాప్ మచ్చిది కాదు అసలు మాట్లాడడానికి ఇప్పుడేనా చాలా బిజీ అయిపోయింది
అది కూడా కొంచెం సెటిల్ అయిపోతే వాళ్ళ ఇంట్లో
అదే ఇప్పుడు మళ్ళీ ఇల్లు మారిపోయారంట కదా అంటే అంత దూరం వెళ్ళ అక్కర్లేదంట మళ్ళీ ఇల్లు మారిపోయారంట
ఆ ఇల్లు మారారంట మా ఇల్లు రెండు గదులు ఆ ఇలా తుడుచుకునేదాన్ని అలా తుడుసుకునేదాన్ని ఇక్కడ ఎన్ని తొడాల్సి వస్తుంద మూడో నాలుగో అంద మూడు మూడు అంద మళ్రి దాన్ని వీడియో తీసి మళ్ దాన్ని దీంట్లో పెట్టి ఎలా ఉందో చూడం ఎన్ని చేత్త లా
అవునా ఇంకా కొతింటికి వెళ్ళాక మేము ఎప్పుడు వెళ్లేదు ఇంకా
మీకేదవర మ కదా
అవును అప్పుడు ఒకసారి వెళ్ వాళ్ళ ఇంటికి మళ్ళీ ఇక్కడ గుడు లో ఉన్నా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటిక ఐతే అర్థమ వెళ్తాం నేను జో అని చెప్తున్నాను కదా వాళ్ళ ఇంటిక అైతే ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంటి దగ్గర ఒకసారి వెళ్ళి ఇంకా భోన్ చేసేసి వస్తాను నేన అయితే ఎప్పుడుళ్ళినా ఆ టైం అయిపోద్ది ఇంకా అక్కడ ఉండడు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉండిపోతాను అక్కడే అది కూడా వెళ్ళనివదు ఉందమంతడి ప్రసన్న ది కూడా అలాగే వెళ్తది ఏంటి శ్రీరామ్ ఫైనాన్స్ ఉంది కదా ఇప్పుడైతే రోజుకి వెళ్ళేది వాళ్ళ ఇంటికిళ్ళ లేదు ఇంకా దానికి ఇ కూడ జాయింట్ చేసింది మా అందరినీ జాయిన్ చేసేసింది అందులో
ఏది జాయిన్ అయిపోయా కట్టిసర
అంటే అందులో డబ్బులు ఏం కట్టక్కర్లేదు కదా ముందు కాకపోతే జాయిన్ చేపించాలి అన్నారంట వాళ్ళు
ఆ
దా వల్ల మమ్మల్ని అందరినీ జాయిన్ చేసింది అది
మీరు అది అంత ఇపుడు మీరు అందరు మారసారా
ఆ తాను మానేసిందిగా దానితో పాటు మేము మానేసాం ఇంకా
ఆ ఆ దాన్ని వాళ్ళని చూడు ఎళ్ని చూడు ఎవరి ఇన్సూరెన్స్ చెడుతున్నారు అది ఇది జాయిన్ అవ్వంది అమ్మాయి ఇ జూర ఎంత నల్ల కమ్మన
నన్నయితే మళ్ళ మేడం ఉంటారంట కదా చాలా వయసు పెద్దదాంటా ఆవిడదు
మేడద అని చెప్తంది వాళ్ళని చెప్తను వెళ్ళని చెప్త కొంతమంది మళ్ళీ దీని శాలరీలో కూడా కట్ చేసుకుని పాలసీలు కట్టేయారు అది ఇది అందండి ఎందుకది కన్న
ఇప్పుడైతే ఏంటి వాళ్ళు అది రోజు రజ వెళ్ళక్కర్లేదుంట అప్పుడప్పుడు వెళ్తే మీటింగ్స్ ఉంటాయంట కదా అప్పుడు వెళ్తే చాలా అంట దానికి పదిహేను వందలు ఎంతో ఇస్తారంట ఆ ఆ మీటింగ్స్ క అటెండ్ అయితే దీని బదులు వేరే వాళ్ళు జాయిన్ చేసిందంట అక్కడ లేకుండా ఇది జాబ్ చేస్తునట్టు తన ప్లేస్ లో వేరే వాళ్ళు పెట్టింది మీటింగ్స్ అవును శ్రీరామ్ ఫైనాన్స్ లోనే
ఆహా
వాళ్ళేమో ఆ పని చేసుకుంటారు ఇదేమో మీటింగ్స్ గట్ట అటెండ్ అయి ఇంకా అక్కడ మాత్రం ఉండి వస్తుది
ఎంతద ఒకటిది ఒకటి వడ ఇది కూడా మనేజ హ్యాండిల్ చేస్తుంద
ఇంకా మొత్తమే ఇంకా ఆల్రౌండర్
ఉ
ఇప్పుడు చేస్తుందో లే తెలీదు ఇందులో డిజీఐ ఎ మరి ఈ జాబ్ బాగుంటే ఇంకా అంది దానికి వెళ్ళదు
టార్గెట్స్ అంటే ఏంటి ఎంతమంది చేత కొనిప కొని కొనిపించాలి అని అలాగా నాకు అసలు దానికి ప్రాసెస్ ఏంటో అర్థం కాలేదు
కట్టాలంట అంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది కట్టాలంది
నాకేం చెప్పలేదుయి అడిదే మునుకురాను వాడిన
ఆ అదే అదే కడ మో మనం ఐదు ఐదు మందిని మళ్ళీ అలాగ కొనుక్కున్నా ఇలాగ ఇప్పుడు నేను ఎలా త్రిబిల్ నైన్ తీసుకొని కొనుక్కున్నా అలాగ వాళ్ళందరూ ఒక ఫైవ్ మెంబర్స్ కొనుక్కుంటే అది కూడా నీ పని నువ్వు చెయక్కర్లేదు నేను నే నీ అకౌంట్ ట్లో ఇది మా బల్లి జాయిన్ చేహే ఆ తర్వాత నీకు చార్జర్ పిన్ పెట్టుకుంటారు చూడు టేబులు
ఉ ఉ
ఫోన్ లో చెప్పేటప్పుడు ఏంటి ఛార్జర్ ఇచ్చేస్తారా అనుకున్నాను ఇంతక వాళ్ళు ఆ ఛార్జర్ ఇవ్వడం కాదు అది ఛార్జర్ కి పెట్టుకుంటారు టేబుల్స్ లాగా పైన కీబోర్ ఆ అదనమాట బోర్డు ఇత్తరంతే అది ఫోటో పెట్టాక తెలిసింది ఛార్జర్ ఎవరు బోర్డు ఇస్తారని నేను ఇంకా బైక్ అయ అంటే ఓ బైక్ ఏమన్నా ఛార్జర్ తాయి ఇంటేమ్
ఆ ఆహ పొడిచెర్రి అది ఉ
ఇంగ అలా అనుకోని ఆ చెప్ పిటప్ ఇప్పుడు బానే అనిపిచింది ఆ ఫో ఉ ఫొటోస్ చూసినప్పుడు వేరేలా ఉంది
అవును అన్నాాలండి అలా చెప్తది అది ఫస్ట్ టైము ఎలా ఎలా అంటది ఎందుక చూసేదాక మనకేమో ఐడియా రాదు
అవునా నన్నైతే మా అట్లనే ఇవ్వలేదు అర్థమైందా అర్థమైందా అని చెప్పి అదే పదిసార్ చెప్పు అంటది షోరూమ్ గురించి ఉ
నేను తీసుకొచ్చేత్తాను మీ ఇంటికి వచ్చాననలేదా కావాలంటే నీ నేను తీసుకొచ్చేత్తాను మీ ఇంటిక వచ్చి నేను ఉన్నాను కదా అది కదా ఇది కదా అనలేదా అంటున్నాను
అప్పుడు ఏంటి శ్రీరామ్ ఫైనాన్స్ అయితే వాళ్ళు మేడంని ఇంటికి తీసుకొచ్చేత్తాను నేను మీ నువ్వు అన్నీ రెడీగా పెట్ కో నీతో మాట్లాడుతది మేడమ్ అప్పుడు బాగా మా మాట్లాడు చెప్పు ట్రైనింగ్ ఇచ్చింది నాకు
ఆవు
మళ్ళీ ఏమైందో మాములుగా ఏంటి అప్లికేషన్ పెట్టుకోవడానికి మాత్రం ప్రొసీజర్ ఉంటది కదా అది మాత్రం చేసింది దానికి సైన్ పెట్టాలని చె పి వీడి ఇక గుడుము రామ్మ అంటే అ జో అని చెప్పాను కదా వాళ్ళ ఇంటికెళ్ళి నేను వెళ్లి లో ఇప్పు కంగారు ఎక్కువైపోయి నా సైన్ అదే పెట్టేసింది దాని కోసం అంత దూరం ఎల్ తే
అదే కాంగారుది చాలా కాంగారుదంది అయిపోయింది చూడు
అబో
ఏంచేస్తారు